హలో
హలో
ఆ ఎక్కడున్నావ్
ఇప్పుడు అయిపోయింది నడుస్తున్నా అన్నయ్య వస్తా అన్నాడు
ఉ ఇంటికా అడిక
ఇంటికే
విన్పిస్తుంది
ఆ
క్యారెట్ ఇచ్చిన వెళ్లి
ఎక్కడున్నావ్ ఆ చింత పెల్లి
ఇప్పుడే ఈడికోచ్చినా నంది కాడ్కి
అప్పుడేపోయినవా
ఆ ఇప్పుడే వచ్చి అట్లా ఐదు నిమిషాలైంది. కుసోని అంతే
తొందర ఈ రోజు
మమ్మీ ఉంది. ముగ్గురం కలిసొచ్చినం. చెప్పు అన్నయ కప్పుడే అయిపోయిందా డ్యూటీ
బండి తీసుకొని పోతా ఇంటికి
ఆ
బండి తీసుకొని పోతా ఇంటికి
మ్. పో
అన్నయ్య వేరు
ఆ
అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ బండి మీదోస్తడు.
ఓహో నువ్ వస్తావా ఇటు వస్ వస్తా ఇంటి దాకా వస్తా అంటే వస్తా నీళ్లు తాగొద్దాం.
అలేఖ్య ఫోన్ ఫోన్ చూ సోయిలే లేదు తెలుసా మూడ్ పాడు చేసింది. మెంటల్ లేస్తుంది.
పని ఎక్కువయితుందా లేకపోతే ఫోన్ చూన్నియట్లేరా
ఎనిమిదికే పనిగా పోన్ చూడుద్దిగాల్ల ఆ రేపు హాలిడే ఇచ్చిర్రు.
బానే ఇచ్చి
ఆ పండగలకేంలే కానీ సెలవిస్తరులే కానీ
మ్
ఫోన్ చేసిది లేదు బడికాడ
అవున మధ్యాహ్నం నువ్వు చేసినప్పుడు నేను పిన్నితో మాట్లాడుతున్నా ఆల్రెడీ ఎత్తట్లే.
స్టోర్ నిం స్టోర్స్ ఇస్తుర్రు. స్టోర్ మొత్తం మనమే చేయాలి ఇన్వాయిసులు డే డైరెక్ట్వి పేపర్ వర్స్ అన్నీ మనమే చేయాలి.
ఇంకా చెప్పాలి. ఇప్పు లడ్డు ఫోన్ చేసింది కొంతసేపు మాట్లాడిందని రాలే అందులో
ఆహా
చేయమంటే చెయ్ అంటే చెయనా అంటే చెయ్యని పెట్టింది. చేష్ణగాని కౌంట్ పళ్ల
ఎందుకు
డిమే అంటే ఆల్రెడీ చానా సార్లు చేసి కట్ అయ కట్ అయినాయ్గా
మధ్యాహ్నం చేసిన మాట్లాడింది చేయ్వా అంటే చేస్తి ఇప్పుడు మళ్ళి పెట్టింది చూడి కాల్స్ చెయ్యాండాట్ చెయ్యన్నా ఆ గ్యాప్లో అది చేయలేదు ఇగ నీకు పెట్టినా
ఆ ఇప్పుడే అట్ల కట్టయింది. కట్టయ్యి ఆ మెసేజ్ చేసేయ్ అందరు కంప్లీట్ చేయ్ తొందరగా ఫస్ట్ అన్న దాంట్లో నుంచి చేస్త అన్నది కాని ఉ ఫస్ట్ నీది కంప్లీట్ చేసుకో అని చెప్పిన
అన్నదాంట్ల నుంచే చేస్తా అన్నది నాకు కూడా మళ్ళా దాంతోని అన్నదాంట్ల నుంచి అమ్మ ది కూడా చేసిందా కార్య యాప్ పు ఉహు
గా
ఏం చేసినావు ఈరోజు
ఈ రోజు చెప్పలే కాదు శారీ కట్ ఒక శారీ అది ఏమంటారు
అదే దేనికి స్పెషల్
స్పెషల్ ఏం లేప్ ఏప్పడి నించో అనుకుంటున్నా బ్లాక్ శారీ కట్టుకోవాలి దాని మీద ఫోటోలు దిగాలని బ్లాక్ గాని రెడ్ గాని అనుకున్నా అక్క దగ్గర బ్లాక్ శారీ ఏ ఉంది రెడ్ ప్లెయిన్ లేదు నీది నీది పుష్ప మ్యారేజ్ కి కట్టుకున్నావు గా నువ్వు ఓటి హలో ఆ హలో వాయిస్ కట్ అయితుంది మీది
ఆ